మమ మాట్లాదు చింతయా ఫోన్ గుంజుకుంటాండు చింటుకాడు
హ
మొన్న చుశ్నాగా ఆ రవి నిను
ఆ మూన్న చుషిన
ఐదు నెళ్ళు
హ
మా మొత్తానికి పుట్టినప్పుడు వస్తే పడుగలకు వచ్చిరు పట్నాలకు వచ్చీరు లింగమంతుల పండుగ ఆ పండుగ ఈ పండుగ అన్నీ అయి పైనయి
నేను పట్నాలకు రాలె అక్క పట్నలకు
నువు రాలేదారా నూవ్ నేనే మిస్ ఏట్టున్నా
ఆ
ఆ నూవ్ నేనే మిస్ అయినాం అందరూ ఉన్నారు చెల్ల కూడా ఎమ్మటే పోయిందట
ఆ చెల్లాకప్పుడు ఎగ్జామ్ ఉండే
ఏమటే వచ్చి ఒక రోజు ఉండి మళవైందట వేనారు
ఆ లింగమంతల పండుగకు పోయినాక్క మంచి లింగవంతల పండగ మంచి చిగై
ఆ పూజలు ఇట్లా హోమాలయాన్ని చేసిలటుగా సేమ్ విగ్రహ ఇప్పుడు మన కాడ ఏది లేదా ఇగ
మా కాడ ఏది లేదు ఆ రోజు కూడా బాబు ఎడ్చిండి ఆ రోజు కూడా పొ
ఎందుకురా
నేనుమో ఇక్కడ ను అక్కడ నుండి తీసుకోవొతాని అదే మన పొలంలో ఉండే అది మంచిగా మనం ప్రతిష్ట్ సారి ఇయరుకుక అక్కడ వంటలో పోతా పోయేది మంచిగా
బోనం చేసుకొని మన గుడి లెక్క వండుకునే అద ఒక పండుగ లే వక్కమనకు
తాత అయితే అక్కడ కొత్త గుడికడికి పోనేవొలే ఒక్కటేసారు పోయింది
ఇష్టం లేదు తాత కసలు
తాతకి అసలు ఇష్టం లేదు బాపు ఎడ్చిండు బాబ్ గుడా ఎక్కువ అసలు బాబు గుడా పోనేపోలే ఒకటేసారి పోయిండు బాపు కూడా
మ్మ్ కాదు ఇప్పుడు అంటే నార్మల్గా అట్లనే ఉందా తీసేసిర్ర గుడి
ఉంది గుడి లోపల దేవుళ్లు లేరు
దేవుళ్ళను తీసుకపోయిర్రా అంతా అటు సైడోళ్ళే ఊర్ల ఎక్కడ ఉండాలే హ్మ్ మంచిగుండే అసల్ అంత పొలంల మన పొలంల పెట్టుకున్నందుకు మంది బోనం వండుకునేది యాటను కొసుకునేది. పండగలెక్క చేస్ కునేది ఆ బొడ్రాయి పండగ కుడా వాళ్ళే ఆగం ఆగం చేసిల్ల్ ఇంకున్నది అట ఎసుకునేది బొడ్రాయి పండగ ఏజ్ అట్లానే హ్మ్ అది కాకుండా చేసిర్రు ఇది కాకుండా సచ్చిరమ్మన్నా సంచిపోయిండ్ పండుగ చేయర్రానుకున్నా నేను
హ్మ్ హు
ఎట్ల ఏమైంద్రా అసలు ఆయనకు
ఏమో అక్క నాగుడా తెలవదు ఏమమో ఏయ్యి పడితే అయ్యి తినడం వల్ల తాగడం వల్ల ఖరాబయినో ఏమో అన్నరు
ఆయనకు షుగర్ ఉన్నది.
ఆ అన్నీ ఉన్నాయట ఆయనకు ఆ షుగర్, బిపి అన్ని ఉం టున్నయి
ఆ ఆయనే మరి తిండి మటన్ ఎక్కువ తినొద్దు షుగర్ ఉంటే మటన్ తినొద్దు
బయట ఊకే థమ్సప్లు అవి ఇవి అన్నీ తాగుతరు రోజు
కళ్లు గుడా తాగోద్దు కు మందుగిట్ల తాగోద్దు
షుగర్ ఉంటనా
ఆ ఇప్పుడు పెద్బాప్ అందుకే కదా ఏం తాగంది బంద్ చెసింది.
షుగర్ ఉందా పెదబాప్ కు
కాలు ఇరిగినప్పుడు కొంచెం వచ్చింది అన్నం గుడా తినొద్దు ఎక్కువ షుగర్ ఉంటే అన్నం తినొద్దు రో అన్నం తినొద్దు జొన్నరోట్టె ఎక్కువ తినాలే రాగులు బనాన తినోద్దు సపోట తినోద్దు మామిడి పండు తినొద్దు
ఓర్ నీ
మస్సు బ అవన్నీ తినోద్దు షుగర్ ఉంటే
అందుకేనా పెద్దమ్మా జొన్నరోట్టె చెత్తది
ఆ పెద్బాపుకు అందుకే ప ఇన్ను పన్ను దగ్గరా ఇట్ల అప్రేషన్ లెక్క అయ్యింది కదా
హ్మ్
పెరుగుతే తొందర మానదని చెప్పి జొన్నరొట్టె, గడకా, జావ అన్నం తక్కువ కువ కూరగాయ అకు కూరలు ఎకువ తినాలి మాంస మటన్ తిన చాపల్ తినొచ్చు మటన్ కూడా మెప్పుడు ఒకసారి చికెన్ తినోదు ఎక్కువ ఫల్ అదు సపోర్ట పండ్ అయితు అసల్నదు శుగర్ లవల్స్ ఎక్కుండ్రి అలా మావుడు పండు కూడా ఎక్కువ తినోదు
ఆ మాషుగర్తే కిన్న
కల్ కలు ఇప్పుడు మన పచ్చళ్ళు తినొద్దు ఇ పెట్టిన ఉంటే ఇకడి మాడికాయ పచ్చడి టమాటో పచ్చడి
హ్మ్
అలాంటి ఏం తినద్దు నిలోటి మన కూల్ డ్రింక్స్ చాయ్ది ఆగొద్దు శక్కర దినద్దు మన బెల్లం కూడా పాల్ గుడ తాగోదు తెలుసా
ఓ అమా
షుగర్ అంటే ఏందిరా అది షుగర్ అందరికి సేమే ఉంటేది కాకపోతే వీళ్ళ ఫుడ్ వల్ల లేవల్ చు పెరుగుతాయి అన్నమాట్ ఇప్పుడు టెన్షన్ బీబీ ఇట్లా పెరిగినప్పుడు కూడా షుగర్ ఆటోమేటిక్గా వతుంది అందరికి సేమ్ ఉంటది ఉండే అంత కాకపోతే దాని కి ఒకటి ఒక ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉంటే ఎక్కువ డోస్ టాబ్లెట్స్ ఒక రోజుకు ఒకటి రెండు మూడు తక్కువ ఉంటే ఒకటి ఎక్కువ ఉంటే నార్మల్ మీడియం ఉంటే ఇట్లా మూడు వందలు నాలుగు వందలు ఉంటే మూడు వేసుకోవాల్సి వస్తది శుగర్ గట్లం కూడా ఆకలి బాగా అయితది ఇగా అ రంగన ఆకలి అయితది ఇ యూరిన్ బాగా వస్తాది
అ
స డేంజర్ అది కాలుసరు ఉంటే కడుపులుమ్మంట ఏ తినమంటే చికెన్ తిన్నామంటే మటన్ తినమంట అంటే మసాలాలు తిన్నామా అంటే కగద అయినా అంటే ఏం తిన్నామ అంటే బీ బలా ఉప్పుదినదు సక్కర తినోదు ఎప్పటికి టాబ్లెట్లు వాడాలి ఇక అది దగ్గ ఇక ఒక్కసారి పెరిగినయి అంటే ద అందు పప్కే అంతగాని లేదు కాగానీ అవి కళీరిగా లేదు గదా పన్ను స దాని వల్ల అసలు ఉన్నది కానీ ఏం కాదు మస్తు లిమిట్ ఉండాల అసలు ఎంత మంచిగాంట ఆయన ఎట్లుంది ఆయన కాయన్న ఉన్నాయి సొప్పుది నట్టేన తిండి రోజుక్క జామకాయ తినాలన్నట తాతకు కూడా అప్పుడు వచ్చింది కాదురా
షగరా
ఇప్పుడు కాలుకు పూం అయితే షుగర్ వచ్చింది కదా అందుకోసమే తాత జొన్న రొట్టె జావ తాగేది తాత కూడా అందు మీద తేవదిగా అయిత అన్నీ
తెల్వదు నాకు
ఇచ్చగాని కానీ నీకేం చెప్పట్లేరు రా
హ
వాళ్ళ పెద్దనాన్న షుగర్ వచ్చింది తాతకు వచ్చింది అందుకోసం అప్పుడు పుండుగు ఇది కూచుక్ కొని మన కొర్రులక్కయి
అదే తెలుసు ఇట్లా వెనక కింద
గడ్కా జావా ఇయే తినాలి తాత ఇంకా మంచి పతా నేను చేతా గాని మంచి దబ్బుంది తక్కువయింది గానీ ఇగ తిండికి నసబెట్టుకుంటు ఉండేటోలు అయితే కష్ ఇక్కడే ఉండు
హ్మ్
మంజనేయ వతారు బాపమ్మ కూడా ఊర్తాది గాని పెడ్తది రా అది అది ఓరురు పేరు పోయింది గాని అదే మంచిది తెల్సా
మంచిగనే పెడ్తది బాపమ్మ హ్మ్ చేతది మంచిగనే చేతది
చేతది పేడతది ఏది కావాలన్నా అది వండుతది కాపోతే ఇగ దానికి ఇగ పని లాస్టుకి వచ్చి చేయలేక నోచ్చి సాతగాక అట్ల ఓరుతది గాని అంత అట్లా చేయాలంటే ఎవళ్లు చెస్ స్తా రాయజెకి వచ్చి అట్లా ఉండాలంటే ఎవళ్ళు ఉంటారు రా ఇప్పుడు ఆ ఏజ్ కి వచ్చి అట్లా పని చేసుకోవాలంటే కష్టం మన అమ్మోలు అయితే ఇంకా ఇంత కష్టం చేయలేరు
చేయలేరు ఏంటది చేసి పెడతా కా మా ఏజ్లో
ఆ బాపమ్మ ఒక్కటే అట్లా చేతది గాని ఆ రొట్టెలు చేయాలన్నా ఆ పొద్దుగాల జావు చేయాలన్నా గడిగ చేయాలన్నా మీ అమ్మ చేత రా మాఅమ్మ చెతది రా ఎవళ్లు చేయరు
హ్మ్
బాపమ్మ కాబట్టే అట్ల చేసింది కాకపోతే ఇగ ముసిలోడు ఓర్లు తాంటే తట్టుకోలేక అది ఓరుతది గానీ దానికి ఉంటదిరా కొంచం ఇంగ ఓర్లినా పట్టించుకోదు ఇప్పుడు దాకా మంచిగ తింటాన్నారా
అ
తింటన్నావ మంచిగా
ఎవరు తాతనా
ఆ
తింటానం
ఇన్నే ఉంటరాట్న్నా మళ్ళ పోతారా అట్నే హైదరాబాద్కు
అన్నే ఉంటాండు మళ్ళీ పోడు ఎందుకు అప్పుడు మొన్న టాబ్లెట్స్ తెచ్చున్నాడు అక్క పొచ్క్ హైదరాబద్ వచ్చి ఆ
ఆ అన్నతోటి వచ్చిండిమో
ఆ
అన్న అన్నును పోయిలు అట కదా రా
కాదు కాదు అన్న ఇంటికానే ఉన్నాడు తాత పోయి తే తెచ్చుకున్నాడు
హ్మ్ హు అప్పుడు ఆ ఇద్దరు కలిసి పోయిళ్ళు అని అన్నారు మరి
ఒక్కడే పోయి తెచ్చుకున్న అన్న ఇంటికనే ఉన్నాడు
హ్మ్ మంచిగ తింటురా మరి ముసిలోళ్ళు కూడా వత్తాలేరా ఇటు మక్కన
ఉమ్
అవును మాట్లాడ నాక్క ఫోన్ వచ్చిన మ కాదా
అట్లా ఓ అప్పుడు ఇక మళ్ళ చెయ్యాలి మొన్న చేద్దా అనుకున్నా కానీ ఏమో రాలేదన్న బాధనే ఉంటారు ఉమ్ ఏమ చేయంట అప్పుడు ఎప్పుడు సర ఇష్టం అంగ మళ చేయలే
అ మీ మాయాలు ఎతే రాక పోవాల పేలే
వల్లరా అయ్యో భూమి కింద పైకి అవుతుంది ఆకాశం కిందికి అవుతది వాళ్ళు భోజన్ చేస్తే నాకు
స
ఆ పేలే ఎన కాన్ంచి గిట్టా ఎప్పుడో అమావాస్య పున్నానికి ఒకసరి
హ